వినపడుతుంద ఇప్పుడు నా వయసు
వినిపిస్తుంది
హ్మ్ ఏం చేస్తా ఉన్నారు
ఫుడ్డు తింటా ఉన్నం మీరు
నేను ఇందాకే తనేసా
హ్మ్ ఏమైనా మూవీస్ చూసినారా మీరు
ఒళ్ళలే ఇర్లి ఇదు నేనం చుడాను మీరు చూసారా ఏ మూవీ తెలుగ హిందీయా
తెలుగులోనే ఏమంటే తమిళ్ డబ్బుడు
మ్మ్
అదేంటంటే స్టోరీ కొరియాకి సంబంధించి అనమాట
అ
ఒక అమ్మాయి తమిళనాడుకి చెందిన అమ్మాయి
అ
అమ్మాయికి కొరియాకి వెళ్ళాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఇంకా అమ్మాయి ఆ ఆశతోనే పెరిగింటదనమాట వాళ్ళ నానేమో చిన్న కొట్టు హోటల్ లాగా నడిపిస్తా ఉంటాడు చిన్నది వాళ్ళ ఊర్లో
ఆ
మ్మ్ నడిపిస్తస్తా ఉండి అతే అమ్మాయి ఇంకా చదువుకుంటా ఉంటుందా ఇ చదువుకుంటా ఉంటుంది పెద్ద అయితుంది ఒక కాలేజ్ ఏజ్ అట్లా అప్పుడు వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంటికి అందరుూ బంధువులు వస్తా ఉంటారా
ఆ
పెల్లప్పుడు పెల్లప్పుడు అని అడుగుతారు అ అని అడిగితే మీరెందుకు మీకెందుకు వచ్చిన పని చూసుకొని తిని పండి అంటుంది ఈమె
హీరోయినా
అంటా ఉంటుంది ఈమెకేమో ఇంకా కొరియా వెళ్ళాలా అదే ఇంకా ఈ మాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు అనమాట తమిళనాడులో వాడేంటి అంటే ఇంకా సెటిల్ అవ్వడు వాడు
హ్మ్
బార్లో పని చేస్తా ఉంటాడనమాట